హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారు
బాగున్నా అండి మీ అంత కాకపోయినా ఉన్నాను బానే
మే హ మేము అంతేలేండి
మీకేంటండి ఇంటికాడ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు
మీరేమన్నా లండన్ లో ఉన్నరా అండి
అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా ఇంటి దగ్గరుండి
మీరు చేస్తారులేండి ఇంకా మా కన్నా ఎక్కువ ప్యాకేజ్ వస్తది మీకు
ఏమండి మీరేమ కంపెనీ పెట్టిస్తారా నాకేమ
మ్మ్ అట్లేం లేదండి అంటే క్వాలిఫికేషన్ ఉంది కదా మంచి ప్యాకేజ్ తీసు కుంటారు మేము ఏదో ఒకటి లే మా మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది కాబట్టి ఏదొక జాబ్ చేస్తాం
మీరు ఎంసిఏ చేయలేదండీ
చేసామండి బట్ ఇప్పుడు ఇంకా గ్యాప్ వచ్చేసింది కదా
మేము ఎంసిఏ చేసినదే మేమేం పెద్ద ఐఐటి బాంబే చేయలేదండి మేము మీరు చేసిన కాలేజీ లోనే సేమ్ చేసాం
అంటే రీసెంట్ పాస్ డౌట్ కదా మీరు సో ట్రై చేస్తే వస్తది
మేము చేసే లోపల టైం అంతా అయిపోతుంది లేండి
హ్మ్ ఏంటి ఏమి ఆ సర్చ్ చేయట్లేదండి జాబ్స్
చేస్తున్నా అండి అంతగా ఏం ఇప్పుడు లేదు కదా మార్కెటు చూస్తున్నాను కష్టంగా ఉంది చాలా
అవును అంటే మీరు ఇంటి దగ్గర నుంచి చేస్తే కష్టమే అండి రాదు సిటీకెళ్ళి ట్రై చేయలే హు
అది అదే చూస్తున్నాను కానీ దొరకడం లేదు మీలాంటి వాళ్ళేమన్నా ఆర్థిక సాయం చేస్తే అలా
తప్పకుండా మీరు వస్తానంటే మా కంపెనీలోనే రెఫర్ చేస్తానండి
లేదండి నేను కంపెనీ వేరే చూసుకుంటాను ఆర్థిక సహాయం అంటే హాస్టల్ పీజీ ఫీజు ఒక మంత్ ది కడితే మీకు మరీ కావాలంటే ఇస్తాండి
ఓకే అండి ప్రజెంట్ అయితే ఏం లేదు అంటే నేను గు చూసుకోవాలి అనుకుంటున్నాను సో నేను గూడా ప్లాన్ చేస్తన్న వెళ్ళాలని
వునా చెప్పండెప్పుడో నేను ఒస్తాన్ అప్పుడే
అవునా ఆ ఈ మంతే వెళ్దామన్ అనుకుంటున్నానండి మీరు
నేనుగానంతే ఈ మంత్ లో వెళ్ళి ఏదైనా హాస్టల్ చూద్దామని చూస్తున్నాను
ఊమ్ సరే రండి ఆ ఇంటర్వ్యూస్ క్ వెళ్దాం ఇద్దరం కలిసి
ఆ వెళ్ళాంలేండి డి మీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదండి మంచిదొస్తుంది
ఆ అట్లేం లేదు ఇప్పుడన్నిటికీ నార్మల్ కష్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ జాబ్ అయితే ట్రై చేయాల్సిందె ఉ ఎక్స్పీరియన్స్ ఉందనీ ఏం ఊరికే ఇచ్చేది జాబు మనం ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిందే అండి
అవునండి సరే కరెక్టే ఇంటర్వ్యూ చేస్తారు కానీ ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉంది కదాండి
ఆ అవునవును ఉంది మీకి ఏం కాదులేండి ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా మంచిగానే వస్తది
ఉం ఏమోలేండి చూద్దాం మీలా ఆ చెప్పండి
మ్ అదే కమ్యూనికేషన్ ఉంటే అట్లీస్ట్ కొను మేనేజ్ చేసుకోవాలె మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ ఉంటే ఒట్ ఒస్తది లేండి ఊమ్ మీకేం లేండి మాట్లాడతారు
ఎల్ మీరేమన్నా నేర్పిస్తే నేర్చుకుంటాను
ఆ తప్పకుండా చెప్తాన్ రండి ఎలా ఫేస్ చేయాలి అని మనం ఆల్రెడీ ఇంటర్న్షప్ లో అన్ని చేసేసాం అనుకోండి ఇదంతా మనకి జస్ట్ మీకే అర్థం అవుతుద్ ఒక ఇంటర్వ్యూ కట్లా ఫేస్ చేస్తే తర్వాత మీకే కాన్ఫిడెన్స్ ఒస్తది
మీ వాయ్ సరిగ్గినపడలేదండి స్టక్ స్టక్ అయితాన్
మీ వాయిస్ కూడా అర్థం అవ్వట్లేదండి హలో
ఆ మీ దగ్గరే సిగ్నల్ లేదనుకుంటాను ఇప్పుడినిపిస్తుంద
హ్ హా వినిపిస్తుంది మీకు
మీరు కొంటెం గట్టిగా మాట్లాడితే మేలు
అవునా వినపడట్లేదా అండి హలో
వినిపిస్ ంది బట్ కానీ స్లోగా స్ట్రక్ స్ట్రక్ అయితాంది కొంచెం సిగ్నల్ ఉండే చోటుక్ వెళ్తారా
ఆ ఓకే అన్ నిన్న మామూలుగాయితే పైనే ఉన్నాను ఇంట్లో సిగ్నల్ రాదన్ చెప్పేసి హ ఇక్కడ గూడా స్ట్రక్ అవుతాందా ఇప్పుడు
ఇంకో ఫ్లోర్ ఎక్కండి
ఇంకొక ఫ్లోర్ లేదండి
గో ఫ్లోర్ లేదా అయ్ కట్టిచుకోవచ్చు గదండి ఇన్రోలు త్రీ ఇయర్స్ అయితాంది జాబ్ జేయవట్టి
త్రీ ఇయర్స్ ఏం లేదండి ఇప్పుడాగస్ట్ ఒస్తే నెక్స్ట్ మంత్ కి టూ ఇయర్స్ అంతే
ఉంతేనాండి మీద్ ఎంసిఎ అయిపోయి టూ ఇయర్స్ అయేమ్
ఆ ఏం లేదండి ఎంసిఏ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఊమ్
సి ఏ సి ఎ ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు కదా
ఊమ్ నౌను
ఆ ఏం సి ఏ నుంచి ఇప్పుడి త్రీ ఇయర్స్ అయితుంది గదా
ఉమ్ మ్ హు ఏం లేదండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాకు జాబ్ వచ్చింది ఆగస్ టు టూ థౌజండ్ ట్వంటి ఫోర్ కి ఎంసి హ ఎంసి స్టార్ట్ చేసినయ్ ఒ క్క సెమ్ ఏమో అయిపోయినట్లుంది ఒక్కటో రెండో అయిపోయిందండి
ఊర్లో ఏమనా స్థలాలు కొన్నారాండి
స్థలాలు అట్లంతా ఏం లేదు మాదేం సిటీ కాదండి ఊర్లో స్థలాలు కొనడానికి
అంటే స్థలాలంటే ఇవే ఎకరాలు
మాకి నార్మల్గా పొలం ఉందండి కొంచం మంతే మ్ కొనేంత లేదు ఇప్పుడు
అంటే జాబ్ చేస్తున్నారు కదా ఆ డబ్బుల్తో కొన్నారేమో అని అడుగుతున్నా
ఆహాహా ఏం లేదండి మేమ్ పొలం వేస్తామా నాకు జాబ్ చేసేదే ఇంకా దానికే సరిపోతది పొలం పండించడానికి
అవునండి పండించేదాక మీకు ఆదాయం వస్తుంది కదా
మ్ వస్తుందండి ఏదో మకి కష్టపడినందుకు డైలీ అది మాకి కూలిలాగా అంతే
అందరికి అంతేలేండి వేరే వాళ్ళు టౌన్ లో ఏమన్నా కొనుక్కున్నారేమో లేకుంటే
ఆహాహా ఏం లేవండి మాకు మాకుండేదంతా మా పొలం అంతే ఇంకేం లేవు మీరే టౌన్లో మంచిగా ఇల్లు కట్టించినారు
చిన్నదండి మాది ఏదో వేవ్ ఒటేన్ దాల్ సె క్సు చిన్న ఇల్లు ఉంది పాత ఇల్లు అంతే అండి
ఆ కదా కొత్తది ఈ మధ్యనే కట్టించినారు అనుకుంటా కదండి
చ్చినది సగం కట్టించినాము ఇంకా సగం డబ్ బ్బుల్ లేవని అట్లే స్టాప్ చేసినమండి
అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టించలేదా మొన్ననే ఎప్పుడు పేనింగ్ అనుకుంటా అయ్యింది అనుకుంటా రీసెంట్గా
లేదండి అది మీరు ఎవరిదొ చూసింటారు మాది గాదూ
ఓకే నిజమ అండి
నిజమే అండి నాకు అబద్ధం చెప్తే ఏవన్ మీరేమన్నా ఇస్తారా ఇయ్యరు కద నేను ఇల్లు కట్టిలే అప్పుడు జగన్ ఇచ్చినవి కొంచెం కట్టించాము ఇంకా డబ్బులు లేవని ఓ టూ ఇయర్స్ అయితాంది స్టాప్ చేసి నేన్ గృహ ప్రవేశం చేయలే పాల్ పొంగిలే ఎవరు చెప్పినారో మీకి నాకు తెలీదు
ఓకే నాకి మీ మీరే స్టేటస్ పెట్టింటే చూసినట్లు గుర్తుంది మరె
అస్సల్ స్టేటస్సే పెట్టనండి నేను మాములుగానే పెట్టను అలాంటివి ఇంకా అస్సలు పెట్టను లేకుంటే ఎక్కడో చెప్తే నే నేనే వెళ్తానండి ఆ ఇంటికి
అయ్యో నేనైతే ఎవరిని చూసి మీదనుకున్నాను మరి
లేదు లేదు మరి కాదండి మదయితే మిమ్మల్ని పిలుస్తాను రండి
ఉమ్ అవునవునులేండి అ అన్నిటికీ పిలవాలని లేదు కదండి నార్మల్గా సింపుల్గా చేసి ఉండొచ్చు
లేదండి నేను పిలుస్తాను నే మీలాగా పట్టించుకోకుండా ఉండను అండి
మ్మ్ నేను కూడా అట్ల ఏమి లేదులేండి మర్చిపోను ఫ్రెండ్స్ని గుర్తు పెట్టుకుంటా ఎందుకు పట్టించుకోనండి
అవునులేండి ఎప్పుడు అవసరం వస్తే తప్ప చేయదు మీరు పట్టించుకుంటారు బాగానే
అవునండి అట్లేం లేదండి
అవునండి అంటారు అట్లేం లేదుంటారు
మీరు కూడా ఏం రోజు ఏం ఫోను మెసేజ్ చెయరు కదండి మీరే ఎప్పుడు ఆ ఇయర్లీ వన్సో ట్వైస్ చేస్తారు
అవునండి అంటే మీరు బిజీగుంటారు ఎప్పుడూ ఇంట్లో ఉంటారు అమ్మాయిలకి అట్లా చేస్తే ఇక ఇబ్బంది కదా అందుకు నేను చేయను అంతేగాని రోజు చేయమంటే నేను చేస్తాను
అయ్యో అట్లేం లేదు మెసేజ్ చేయడానికి ఏమి ఇబ్బంది అండి
ఏమండి మీరు ఆఫీస్ వర్క్ ఉంటారు అయిపోతే ఇంకా అది కాక ఇం ఉన్నారు కదా ఇంట్లో వర్క్ చేసుకుంటా అక్కడికే అయిపోతుందని చేయనండి
యబ్బా అట్లీస్ట్ డేలో ఒక ఫైవ్ మినిట్స్ అన్నా రిప్లై ఇస్తాం కదండి లేట్గా ఇవ్వచ్చు అట్లీస్ట్ రిప్ రిప్లై ఇస్తాం మరీ అంత మెసేజ్ చూడినంత బిజీ అయితే ఎవరూ ఉండరు మొబైల్ చూడనంత బిజీ ఇంగ అసలు ఎవరూ ఎవరు ఉండరు
మొబైల్ చూస్తారండి కానీ చూసి మాకు రిప్లై ఇవ్వాలి కదా నేను చాలా మందిని చూసాను
అందరి గురించి వద్దండి నా గురించి చెప్పండి హలో హలో
హలో ఇనిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు
మాకు వినిపిస్తుంది మీరు ఒకసాటుండండి లేే మీ ఇంటి దగ్గర టవర్ ఉందా అండి
మా ఇంటి దగ్గర టవర్ లేదండి ఎక్కడో మా ఊరు పక్కన ఎక్కడో ఉన్నట్లుంది కొంచెం సిగ్నల్ వీక్ అండి ఇక్కడ
అదే ఆ టవర్ దగ్గర కన్నా వెళ్ళి మాట్లాడండి
ఉమ్ ఇంకొకసారి ఆ కాల్ చేసినప్పుడు వెళ్తాలేండి ప్రజెంట్ ఎలాగో ఒకలా అడ్జస్ట్ చేసుకోండి
ఆ ఎందుకంటే వేస్ట్ అయితున్నాయి చాలా టైం వేస్ట్ అయితున్నాయి అందుకు సిగ్నల్స్ రాక
ఈసారి అట్లే ఏం చేయ్యలేండి ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏం తిన్నరాండి
మేమ ఈరోజు పాయసం అన్నం పప్పు
సండే కదండి నాన్ వెజ్ ఏమి అలా చేసుకోలేదా
ఈ రోజు ఇంట్లో పూజ చేసుకున్నామండి అందుకే
ఈ రోజు ఏం పూజండి
నార్మల్ గా అమ్మ బట్టర్లు పెట్టుకొని వచ్చినారా వాళ్ళ పుట్టింటి నుంచి అందుకు నైవేద్యం పెట్ కొని టెంకాయ కున్నమండి ఆ మీరేం తిన్నారండి
నేను పెరగన్నాం తిన్నను
ఓకే అండి మరి కొంచెం వర్క్ ఉంది ఉ ఆ